మీరేం జెస్
మీతో కాల్ మాట్లాడుతున్నాండి మీర్ ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారండి
నేను నార్మల్ గా ఖాళీ టైమ్ లో మూవీస్ ఓ రీల్స్ చూస్తూ ఉంటాను
రీల్స్ చూస్తూ ఉంటారు మ్మ్ మీరు నార్మల్గా ఇంట్లన్నుప్పుడు ఏం చూస్తుంటారండి
చెప్పాను గదండి ఖాళీగున్నప్పుడు ఇంట్లున్నుప్పుడు ఇంట్లో వర్క్స్ అయిపొయినాక ఫ్రీ ఉంటే రీల్స్ చూస్తా మూవీస్ చూస్తా లేదంటే మా ఫ్రెండ్స్ కి గానీ మా ఫ్యామిలీ బస్ కి కాల్ చేసి మాట్లాడతాను
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
ఈ రోజు మాది ఆ బెండకాయ ఫ్రై అండి
బెండకాయ
అవును
ఇంకేంటండి విశేషాలు మరి
చెప్పాలి మీరు డిన్నర్ చేసారా ఈరోజు
అండి ఇంకా చేయలేదు
అవునా ఏం ప్రిపేర్ చేసారు మరి డిన్నర్ లేదండి చెయ్యాలి నా డిన్నర్ టైమ్ వచ్చేసి ఒక నైన్ ఓ క్లాక్కిి ఇంక టైం కాలేదు తింటాను
నైన్ ఓ క్లాక్ అలా తింటారా
అవును
నాయి గుడ ఇంకవ్వ లేదండీ చూస్తున్నా ఎన్నగా అయిపొయినాక తినాలి
ఏం ప్రిపేర్ చేసుకున్నారు మరి డిన్నర్ కి
నార్మల్ ఏం లేదండీ పప్పు అన్నం
అవునా
మీరండి
మాది ఈ రోజు బెండకాయ ఫ్రై అని చెప్పాను గదండి దానికి ఏమన్న ఒకటి చిప్స్ ఆర్ ఆమ్లెట్ ఏసుకొని దినాలి
చిప్స్ ఆర్ ఆమ్లెట్ అండి
అవునండి
ఊహు ఇంకేంటండి విశేషాలు మరి
చెప్పాలి మీరే ఈ మధ్య ఏమన్నా మూవీస్ జూసార కొత్తవి
మూవీస్ అంటే కే జి మీరేం చూస్తే మూవీస్ చూశారు మరి
లేదండి చూడ్లేదు
ఎందుకు నువ్ ట్రై చేయచ్చు గద
మ్మ్ చేస్తాను మా అన్న దూరంధర్ మూవీ చూస్తున్నాడంట అది నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను
బాగుంటంది
మ్మ్ చూస్దాం అనుకుంటున్నాను రేపు టెంపుల్ రేపు పండుగ రేపు టెంపుల్ కొళ్ళొచ్చాక చూస్తాను
టేజియం బలే బానే ఉంది
మ్మ్
ఇంకేన్ బబుల్స్
చెప్పాలండి మీరే
మీరు కుకింగ్ లో ఏది ఎక్కువ కుక్ చేస్తారు చేస్తే
నేను కుకింగ్ లో ఎక్కువా బిర్యానీ బా చేస్తాను
సగల కుక్ చేస్తే ఏది కుక్ చేస్త మీకు
బిర్యానీ చేస్తాను బాగా
హలో
హలో
అసలు కుక్ చేస్తే మీరు ఏదెక్కువ కుక్ చేస్తారండి ఫుడ్
నేను బిర్యానీ బాచేస్తానండి
బిరియాని బాగ చేస్తారా
మ్మ్ అవును బిర్యానీ దింట ఎక్కువ మంచి గ బిర్యానీ బావొండుత కొద్దిగా
ఏం చేసారండి బిర్యాని బాగోచ్
టమాటో రైస్ చేస్తా
ఇంకే బా చేస్తారండి బిర్యానీ కాకుండ
టమాటో రైస్ సాంబార్ రైస్
హలో అయి అయి బ్రింగ్ ఎగ్ ఆమ్లెట్ యు వాంట్ ఆ దెన్ వెయిట్ హలో
ఊ చెప్పండి హలో చెప్పండి
హలో
హలో వినిపిస్తుందా
హలో
హలో
చెప్పండి
వినుపిస్తుందా వాయిస్
అడుగు
హలో హలో
వినిపిస్తోంది
ఊ ఇంకేంటండి సంగతులు మరి
ఏం లేదండి మీరే చెప్పాలి
ఓకే ఎటన్నా ప్లాన్స్ ఉన్నయా మరి రేపు ఫెస్టివల్ కదా
ప్లాన్స్ ఏం లేవండి రేపు లేటుగా లేవాలి
అవునా
ఆ లేదండి అంటే లైక్ దేవుని దర్శనం చేసుకొని రావాల టెంపుల్ ఫెస్టివల్ కదా టెంపుల్ కి వెల్లేసి వస్తాం
ఇద్దరికీ ఇద్దరు అందర్నీ
హ్మ్
వెళ్లిదరే తీస్కున
అర్థం కాలేదు
ఎందుకు జరిగిందంత
అ మా సరే అండి మరి హ్మ్